హలో
ఇంకిదేగా చివరిది ఊ ఇనిపిస్తందండి
ఓకే
ఆ సరే అండి అ ఏం జేస్తనారండి
తగ్గిందండి స్టమక్ పైను
తగ్గిందడి
ఊహ
ఊ
ఏందో చ బ బలే వచ్చిందండి కరెక్ నేతే అదే అనుకున్నాను
అవునండి నేను అదృష్టం అసలు
ఓ
ఊ
ఉ బట్లు రేపో ఎల్లుండో కొనుక్కుంటా ఎల్లి అయితే రపే ఇంక రే బండి తీస్తాగా రేపేను రేపే కొనుక్కుంట అయితే ఇంకెందుకండి
త ఎల్లుండి సర్దుకుంటే ఇద్దరం ఒకేసారి ఎల్దాం సరిపోయిద్ధి అవుతల్లు నాతోనే ఉంటారు కాబట్టి సాయంత్రం సెవెన్ దాకా నైన్ దాకా
ఓ
టైమ్ ఉండదు యెళ్ళిపోవచ్చు నాలుగు నాలుగో తారీ ఖాళీగుంటే నాలుగో తాయంటు సాయంత్రం ఎక్కేస్తే సరి పెయిట్
నేనాలుగో తారీకాలియే
ఆ
ఉ
ముందే అడుగు ట్యూస్డేనే హయాప్న్ ఉందా లేదా యాన్ ఉది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే నేను రాన్ను సార్ మా ఇంట్లో బరు లేక అయితే మీరు కాల్ చేసి మాట్లాడండి అని చెప్పు అంతే
నువ్వు ఆఫీస్ టైమింగ్స్ ఏ అంటే అప్పుడేం చేయు
హలో మ్జాచ్చ తన్ను
ఆ
సాయంత్రం ఆఫీ సాంత్రం ఆఫీస్ అవ్వంగనే ఇద్దరం బస్సెక్కి బస్ ఎక్కద్దా చక్కగా తె
ఆ అలాగే
ఓ అబ్బో ఇలా అవి జేసుకొని ఇప్పుడు అప్పు అంత పెద్ద లగేజ్ షూట్ చేసి ఉప్పు అంత దరం అవాలిడి పొలం దాకా తెనాలి దాకా
ఆ మరి రావాలిగ
శబ్దం
అ
దుర్గాజుడి ఏం తెచ్చుకోవు నాకుతెలుసు
ఆ
నాకు నచ్చనివి వాడుదాం అనుకుంటి
ఏ మా కారే నాకు నాకు అసలు నచ్చదు అట్లా
మ్మ్
ఆ ఎలర్జి లా వస్తే నేను తెచ్చుకోనని చెప్పు
అస్లా ఆమేందామే అసలా ఈగో పెంచుకుని చస్
మ్మ్
ఉ
ఏమ్ మనిషో అసలు వాడు
మరే చేరాక్
ఎవరికైనా అంతే ఎవ అ బట్ల అలగే వేసుకోవాలి గానీ
ఏదో ఒకసారి రెండు సార్లు అంటే ఓకే
ఆ
ఉమ్
అ
అవునా
ఉ
ఇంత లేవా
అంతే
వాడు వాడుపుకుంట వస్తాండు ఒక ఐదు ఆరు జతలు తీసుకుని ఊపుకుంట వస్తాడు అవే వేసుకుంటాడా మరి
ఆ
కానీ మళ్ళా దగ్గుతాడేమో కాబట్ ఈ బట్లంటే అస్లా
ఆ
ఎందుకియ్యాలి
అహా అది చెప్పమన్నారు అక్కడ వెళ్లాల్సిందే
నే ఉంటే తోడు ఉంటదని నేను ఆలోచించా
కళ్యాణ్ ఏమ్ చేస్తున్నాడు
కాలేజ్ అవ్వలే వాడికింక బా హస్ట్లా
అదేంది
ఇంక రివ్యూ వుందంట ఇంకోటుందంట రివ్యూ అయిపో వాడికసలీ ఎల్తానే ఉన్నాడు పాపమ రీవ్వూ కాదసలే అకా మ్మ్
పో
ఓ
ఆ
ఉమ్ ఏం సంగతే
అవునండి అ యూనివర్సిటీ కదా కళ్యాణం
ఓహో
అ చెపు
మ్మ్ పిచ్చి యూనివర్సిటీలు
ఆ
పిచ్చి యూనివర్సిటీ అది
ఆ
అ
వర్షం పడుతుంద ఇంకా తగ్గిందా
అ తగ్గింది
ఆ న్న
ఆ అహా లే లేదు పార్కు పోయిన
ఆహా
బ్బో
మీ మమ్మీ ఎళ్లారా డ్యూటీకి
మీ అమ్మ వెళ్లారు డ్యూటీకీ మా అమ్మ వెళ్లారు డ్యూటీకి వాడ వాడెక్కడికి పోయాడం దైఊరు పోయారంతా
చిలుకులూర్ పేట
వస్తున్నా
అన్నా
ఏం ఈ మజ్య తెగఎల్తనాడి
స్టాక్ తెగజేస్తునాడు మాములుగా రావట్ల ఆర్డర్లు మొన్న ఇరవై వేలు వచ్చాయ్
మంచిగా వస్తే
హ ఈ రోజు ఇంక ఇరవై వేలు వస్తాయంట
ఉహ
మా మా వస్తున్నాయి ఆర్డర్స్ రోజును షాప్ కొస్తనవ్ గా అందికే నాక్కాల్స్ వస్తున్నయ్ అంట
ఆహా బొచ్చు కాల్స్ వచ్చిద్ది
అదే నవ్వయింకా
భలే ఎవుతాడు సొల్లు మాటలు అన్నీ చెప్పమంటే అస్సల భలే భలే చీద చీదర పుట్టిద్దంటా మాటలింటే మాత్రం,
ఆ
విన్నింగ్ అవును హ
ఆ
అ ఆ
ఆ చెప్పండి
ఏ సంత ఇది
ఏముందండీ
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు మా రూమ్ లో అలా పడుకొని పైక్ చూస్తా ఉన్నా ఇప్పుడు ప్యాన్ వేసుకుంటే ఇప్పుడు నీ న మళ్ళీ ఫ్యాన్ కి కరెంట్ బిల్లు బొక్క అని అంటారు అందుకే ప్యాన్ కూడా వేస్ ఇక్కడ చెమట్లు కారిపోతున్నాయి
అసలు అదేం చేస్తది
మ్మ్ ఇంట్లో ఉంది అదే మాములుగా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే కరెంట్ బిల్ రాదు అదే ఈ ఫ్యాన్ మా తమ్ముడు వేసుకొని పడుకుం అంటే రాదు నేనేసుకోని పడుకుంటేనే వచ్చిద్ది
ఫ్యాన్ వేసుకోవడానికి కరెంట్ వచ్చింది మా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఉన్నా, లేకున్నా తిరుగుతానే ఉండిద్ది
ఆ ఆ రూమ్ లో తిరిగిద్ది
హ్మ్మ్
రెండు ఫ్యాన్లు తిరుగుతాంటే ఎక్కువ కరెంటు బిల్ వచ్చిద్దంట
మ్మ్ వచ్చి ఇచ్చుద్దా ఫ్యాను
ఏం ఉండదు ఇ ఆయితే ఓ రెండొందలు ఎక్స్ట్రా వచ్చిద్దేమో
ఓ రెండు వందలు ఎందుకి వచ్చిది రెండు వందలు కూడా బొచ్చు వచ్చేది ఏం రాదు
రోజు ఏసు కుంటేదైనా అంటుంది
మ్మ్
హ్మ్ ఒక పూట కేమైద్ది ఏం కాదు యాభై రూపాయలు వచ్చిందా మహా అయితే ఏమి కాస్తారో వీళ్ళు చెప్పే వాటి గేట్ కి లాజిక్స్ ఉండవు ఏదో చెప్పేసామ అయి తిన్న అన్నట్టు ఉండిద్ది
హ్మ్ లెఫ్ట్ ఆన్ నంబర్ అయితేనె మ్మ్ సారీ
ఇంకా ఇది ఐపాయాక ఎళ్లి ఆ రూమ్ లోకు ఉంటా
మ్మ్ సరే సాయంత్రం మాట్లాడుకున్నేతో మా అన్నయ్య దాంట్లో
మ్మ్
మీకుదిరినప్పుడు చెప్పే మల్ల
ఆ సరే
మ్మ్ సరిపోయిద్ద అప్పటివరకు
ఆ ఇంట్లోనే ఉన్నాడా మీ అన్న
లేడు గణేష్ వాళ్ల ఇంట్లో ఉన్నాడు మ్మ్
ఐతే ఇంటికోచ్చాక చెప్పు ఓ టి పి చెప్ చెబుతూవ్
ఓ టి పి ఏముంది ఇప్పుడైనా చెప్తాడు అడిగితే
ఆహా
ఎందుకులే తిడతార్లే కానీ కసే పో వస్తా అందులో
ఆ ఇప్పుడు కాదులే సాయంత్రం మాట్లాడతా ఇప్పుడు అవదు నాకూడా ఇంకా
మ్మ్ అదే నేనంటన్నా మ్మ్ హ్మ్
ఇంతసేపు కష్టం చిందించి మాట్లాడినందుకు కనీసం వెయ్యి రూపాయలు వస్తే బాగుండు మ్మ్ వచ్చే పది రోజుల్లో ఇంకో టాస్క్ స్టార్ట్ అయిదంట తెలుగులో టైప్ చేయాలది ఏముందిలే అదే సపా సపా ఆ మమ్మీ టైప్ చేసి నేను కాపీ చేసి మల్ల పెట్టుకుని పేస్ట్ చేసేస్తా
మూడొందలన్నా వత్తయ అసలు అయి గూడా ఎందుకు అన్ని వో అన్ని టూల్స్ ఉంటాయ్ చక్కగాను
ఏం టూల్స్ ఉన్నాయ్
ఎ టూల్స్ సక్కగా రాశి ఇచి అట్లా కాదిగా
హ్మ్
హ్మ్ అంతే గా
అంతే
హ్మ్ ఎంతా అయిందో చూడు టైమ్
ఇంకా నిమిషం ఉంది
హ్మ్
నాకు తెగ మాగీ తినాలి అనిపిస్తుంది నిన్న కూడా కొనుక్కుందాం అను చూడు ఎంతసేపు వెతికాను మాగి
అవునా వచిన్న షాపు లో లేవ
ఉంటాయి లే అడుగుత మా మమ్మీని తెచ్చుకోనా అని
హ్మ్
తెచ్చుకోమంటే తెచ్చుకొని చేసుకొని తింటాను నాకు అసలు ఎంత తినాలని ఉందో మాగి హ్మ్ తింటా
హ్మ్ అమ్మా అమ్మ అయిపెయింద అయిపెయింది
లే ఇంకా ముప్పై సెకండ్ ఉంది
హ్మ్ అవునా
అ ఆ
హ్మ్ మరయితే
సరే అండి అయితే ఉంటాను జాగర్తగ ఉండండి
హ్మ్ బాయ్ హ్మ్ బాయ్
ఆ